అండి
న్నామండి మీరు బాన్నారా
ఆ బావున్నామండి ఏం జేస్తున్నారు ఏంటి బిజీ ఆ
ఇగ ఇప్పుడే కదండి కొంచెం పెళ్లిళ్ల టైమ్ గదా ఇగ షాప్కి వస్తనే ఉన్నారు ఎవరో ఒక్కొళ్ళు కొంచెం బిజీగా ఉన్నాం మొన్నే స్టాక్ తీసుకొచ్చాం శారీస్ ఇవి వచ్చి చూస్తున్నారు ఇగ ఎవరో ఒకలు వస్తనే ఉన్నారు ఈ టైమ్ లో ఇప్పుడు అంతా కొన్ని రోజులైతే మళ్ళ వర్షాల టైం కదా అందరు ఈ టైమ్ లో మ్యారేజెస్ పెట్టుకుంటున్నారు
ఉమ్మ్
అన్ రోజులు కాల్ జేసే బాన్నార అందరూ
బాబు పెళ్లి ఫిక్స్ అయిందండి
ఓ అవునా కంగ్రాచులేషన్స్
థ్యాంక్యూ ఆ ఇక్కడే మనూరేనండి అండి
ఆ లవ్ మ్యారేజ్ జేస్తున్నారా
ఆ లేదు లేదు అరేంజ్ మ్యారేజే
ఓకే
మ్మ్ అదే షాపింగ్కి వద్దాం షాప్ ఓపెన్ చేసారా లేదు అసలుగా సమర్గ కదా
ఆ..
అనేసి ఆలోచనలో ఉన్నాము
ఆ తీసే ఉందండి షాప్ తీసే ఉంది ఇగ జనాలు వస్తున్నారు కదా
షాప్ తీసే ఉంది మీరు రాండి ఒకసారి వచ్చి చూడండి హలో హలో హలో